హలో వినిపిస్తుంద అండి
వినిపిస్తుంది మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి చెప్పండి ఎలా ఉన్నారు
బాన్నామండి
మీరే ఈరోజు మనం వచ్చేసి కుటుంబం అనే మనం
కుటుంబం టాపిక్ గురించి మాట్లాడదామంటార
ఆ అవును కుటుంబం టాపిక్ గురించి మనం మాట్లాడదామండి
కాస్త స్పష్టంగా వినిపిస్తలేదు కాస్త ఒకసారి చెక్ చేసుకుంటార
ఆ చెక్ తీసుకుంటా చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంద అండి ఓకేన
ఆ ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే నాది వినిపిస్తుంద మీకు
ఆ వినిపిస్తుందండి వినిపిస్తుంది
ఓకే చెప్పండి మీకు కుటుంబ్రంలలో చిన్న రకమైన కుటుంబం అంటే ఇష్టమ లేదంటే పెద్ద రకమైన కుటుంబం అంటే ఇష్టమ
నాకైతే చిన్న రకమైన కుటుంబం అంటేనే ఇష్టం అండి చాల చాల ఆడుతూ చిన్న చిన్నగా ఆ నలుగురు ఉండాలి మంచి చిన్న చిన్న పిల్లలు ఉండాలి అల వాళ్ళతో ఆడుకోవడం అంటే చాల ఇష్టం ఇంకా చిన్న చిన్న పిల్లలు చేసే సరదాలు ఆటలు ఇవన్నీ చాల బాగుంటాయండి
అవును ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు పెద్దరికం కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ
అవును
ఆర్ చిన్నగా స్మాల్ ఫ్యామిలీ అంటే మీకు జాయింట్ ఫ్యామిలీ మీద అంత మంచి ఒపీనియన్ లేదా మీకు
ఆ జాయింట్ ఫ్యామిలీ అయితే ఏం లేదు మా అంత ఒపీనియన్ ఏం లేదు మాకు
ఓకే
హ్మ్
ఎ మరి నాకైతే ప్రత్యేకంగ జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఇష్టం అండి
అవునా మాకు అట్లాంటి ఒపీనియన్స్ ఏమి లేవండి అందరు నార్మల్గ ఉంటేనే ఇష్ అందరితో ఆడుతు
మీరు కుటుంబ సభ్యులు మీరు మీ చుట్టలు అందరూ కలిసి ఎలాంటి సమయంలో కలు కలుస్తారు లైక్ మీరు నలుగురు వాళ్ళు నలుగురు పెద్ద కుటుంబంలాగ అందరూ కలిసి ఎప్పుడు కలుస్తారు అనేది
ఎప్పుడంటే ఎప్పుడంటే నార్మల్గ ఏదైనా పండుగలు ఉన్నప్పుడైనా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడైనా నార్మల్గా ఇంక పెళ్ళిళ్ళ లాంటివి జరిగినానైన ఇంగ చిన్న చిన్న పండుగలు ఏమైనా చేసుకున్నప్పుడైనా అందరినీ చుట్టాలని అందరినీ పిలుచుకోవడం అందరిని చుట్టాలు పిలుచుకొని ఫుడ్ ఇట్ల అన్ని పెట్టడం జరుగుతుంది అట్ల అందరం ఒక ఫ్యామిలీ లాగ టుగెదర్ అయ్యి అందరం కలిసి జరుపుకుంటాం అండి పండగ అలాంటప్పుడే మన కుటుంబ అందరిని పిలుస్తూనే ఉంటామండి
ఇప్పుడు మీరు కుటుంబం అందరూ అందరినీ పిలుస్తారని అన్నారు కద ఇప్పుడు కుటుంబం మీ కుటుంబం వాళ్ళందరూ ఎక్కడ కలుస్తారు ముఖ్యమైన ప్రదేశం ఇప్పుడు ఒక ఒక చిన్నింట్లో ఓ ఇరవై ముప్పై మంది అయితే పట్టరు కద
ఆ అవునండి అవును
ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన ఫ్యామిలీస్ ఫోర్ పీపుల్ ఉంటాం కాబట్టి నార్మల్ గా టూ బి హెచ్ కే వన్ బి హెచ్ కే ఉంటది
అవునండి
సో అందులో మనం ముప్పై నలభై మంది జాయింట్ ఫ్యామిలీ అన్ టే అమ్మమ్మ బాబాయ్ పెద్దమ్మ వీళ్ళందరూ వస్తారు గదా
అవునండి వాళ్ళందరూ ఒస్తారిగా
సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు అసలు మనకు జాగా అనేది సరిపోదు కదా మరి అప్పుడు అలాంటప్పుడు మీరే క్కడ కలుస్తారు మీ కుటుంబ సభ్యులందరూ
నార్మల్గా సప్రె ఇప్పుడు నార్మల్గా వంటలు పిక్నిక్ అని ఉంటుందండి నార్మల్ అట్లా కలిసినప్పుడు అయితే బయటికి ఇట్లా ఊరు చిన దగ్గర పొలాలు లాంటివి అలాంటి ప్లేసెస్ దగ్గరకి బయటికి తీసుకెళ్తూ ట్ల అందరినీ గ్యాదర్ చేసి ఒక టెంటు ప్లాన్ చేసేసి చిన్న వంట సామాన్లు తినే బండారాలు అన్నీ ఇగ క్కడికి తీసుకెళ్ళేసి అక్కడనే మంచిగా కూర్చొని తినేసి అంతా కంప్లీట్ చేసుకొని సాయంత్రం వరకు వచ్చేస్తామండి నార్మల్ గా ఇగ అట్లయితే ఇగ అందరూ నార్మల్ గా ఫ్రీగా ఉంటా ఆ వంటల కార్యక్రమం అంటారు
ముఖ్యంగా నాకు తెలిసి ఇవి దీన్నేమంటారు ఎండాకాలంలో చేసుకుంటారు అది కూడా ప్రత్యేకంగా ఇదేమన్ మామిడికాయ తో తో పొలాలల్లో తోటలలో ఇక్కడే చేసుకుంటరుగా ఫ్యామిలీ అందరూ కలిసి
ఆ ఫ్యామిలీ అందరూ కలుస్తారండి ఇప్పుడు వచ్చే వచ్చే నెలలో కూడా స్టార్ట్ అవుద్దండి ఆ రోజు జూలై ఆగస్టు లో కూడా చేసుకుంటారు
అవును చాలా మంది కుటుంబ సభ్యులు అందరూ ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ లల్లోనే కలుస్తారు ఇది కూడా నిజమే
ఊహూ
ఇగ మేమైతే ప్రత్యేకంగా ఇలా ఇలా వంటలు అనే పో ప్రోగ్రాం కాకుండా మేము మా అమ్మమ్మొల్ల ఇంట్లో గలుస్తామండి
అవునా అంటే ఏ సందర్బంగా కలుస్తారండి మీరంతా
ఇప్పుడు నార్మల్గా మనకు సంక్రాంత్రి పండగొచ్చిందనుకోండి మా అమ్మమ్మ అందరం మా బాబాయ్ మా పిన్ని మిగతా కుటుంబ సభ్యులందరం మేం ఒక ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై మంది ఉంటాము మేమందరం అమ్మమ్మోళ్ళింటికే వెళ్తామండి
అచ్చా అచ్చ
అవును అక్కడ అది పెద్ద హౌజుంటది ఆ బిల్డింగ్ ఒకదాని పైన ఒకటి ఉండది జస్ట్ వన్ ఫ్లోరే ఉంటది కానీ నైన్ రూమ్స్ ఉంటాయి పెద్ద పెద్దయి పాతకాలం ఇల్లులంటే మన కు ఇప్పుడు మనకు లాగా అఫీషియల్ గా చిన్న చిన్న రూం లు గాక్ గుండా పేద్దగా అన్నీ ఒకటే రకంగా ఉంటాయి గదా సో అలాంటి ఇల్లుంటుంది సో అక్కడ మేము మా కుటుంబ సభ్యులు మిగతా కుటుంబ సభ్యులు పాలెవాల్ పాలోళ్ళంటారా వాళ్ళని
అవును పాలోళ్ళంటారు
పాలోళ్ళంటే మన బాబాయ్ మన పెద్దనాన్న వీళ్ళేనా
అంటే వాళ్ళు వాళ్ళు కాదు నార్మల్ గా వేరే వాళ్ళు నార్మల్ గా మన కులం పేరుతోనున్నవాళ్ళు
ఓకే దూరపు బంధువుల్లాగా ఊరోళ్ళట్లా అట్లా మన అందరికింద ఓకే ఓ
ఓకే ఆ
అంటే మనకు ప్రత్యేకంగా అది తెలియదు అందుకే అడుగుతున్నాను అంటే ఇళ్ళు ప్రత్యేకంగా మన సొంత కుటుంబ సభ్యులయితారు
ఆ అచ్చా
అవునవును
మీమైతే సాధారణంగా మేము దీపావళికి మా అందరం ఫ్యామిలీ అందరం కలుస్తామండి ఒక దగ్గర మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అది అది వచ్చేసి ఒక దగ్గర దగ్గర ఐదు రూమ్లు ఉంటుందండి మేమేంత మంది ఒక వెల్ మెంబర్స్ ఉంటాం అండి అది ఇగ మేము అందరం కలిసి జరుపుకునే పండుగంటే ఒక దీపావళి అనేది ఒకటి ఉంటుంది అప్పుడు ఇగ అందరు ప్ కుటుంబ సభ్యులు ఉంటారు మా బాబాయ్ మా పిన్ని మా చెల్లి వాళ్ళు మా కావాలందరూ ఒక దగ్గర కలుస్తామండి ఇంకా అప్పుడు ఇగ చ అంత ఫెస్టివల్ అయిపోయినంక నార్మల్గా ముత్తైదులకు ఇట్లా ఫుడ్డు పెడుతాం పూజ సంథింగ్ పూజ అయిపోయినాక అందరికి ముత్తయిదువులకు ఫుడ్ పెట్టేసి వాళ్ళం పంపిస్తాం మనం ఏం దీపావళికి
అవునవును లక్ష్మీ పూజ ఇలాంటివి కూడా చేస్తారు కావచ్చు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి
అ అన్ని పూజలు కంప్లీట్ చేసుకుొని ముత్తయిదువులకు అన్నం పెట్టేసి పంపిస్తామండి మేము
అవునా ఇంకా మీ కుటుంబ సభ్యులతో గడిప్ పిన కొన్ని మంచి క్షణాలు చెప్పండి మీకేమైనా మంచి క్షణాలు ఉన్నాయ వాళ్ళతో గ గడిపినయ్
గడిపించిన అంటే దీపావళి పండగ మేము అందరం కలిసింటాం కాబట్టి కొంచెం ఆడుతూ పాడుతు అందరం స బరంగా ఉంటమండి మళ్ళా ఆటు ఐ చెప్పిన మధ్య నెక్స్ట్ డే వచ్చేసి మనం నాన్ వెజ్ అనేది ఉంటది అప్పుడు అన్ని వెరైటీ ఐటమ్స్ స్వీట్స్ నాన్ వెజ్ ఆల్ టైప్ ఆఫ్ మనకి ఫుడ్ ఐటెమ్స్ అన్ని ఉంటాయండి
ఫుడ్ ఐటమ్స్ అన్ని అయితె మొత్తానికైతే కుటుంబం మీకైతే ప్రత్యేకంగా పెద్దగా కలవాలి అంటే గిట్ల పెద్ దివాళి అప్పుడు కలుస్తారు మీ గత టైం లో నార్మల్ గా మీరు నలుగురు ఐదుగురు ఉండడమే మీకు చాలా ఇష్టమని అంటున్నారు ఇప్పుడు
ఆ అంతే అండి ఇగ ఇగ నార్మల్ ఉగాది అయినా సంక్రాంతి అయినా ఏవండి ఎవరి వాళ్ళ ఇంటికనే చేస్ కుంటామండి నార్మల్ గా ప్రత్యేక అందరం కలిసేదంటే దీపావళికి ఒక దగ్గర్నే మేము కలుస్తామండి
తమండి అవునవును చిన్న కుటుంబం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు నార్మల్గా నలుగురం మాక్సిమం నలుగురం ఉంటాము ఒకరి గురించి ఒకరు తెలుసు కోని ఎక్కడికేళ్తున్నారో ఏంది అనేటియి అన్ని తెలుస్తూ ఉంటాయి అదే జాయింట్ ఫ్యామిలీ అను కొండి చాలా మంది ఉంటారు సో ఎవర్ని ఎవర్ని పట్టించుకోకుండా ఇవరు ఎటు తిరుగుతండ్రో ఇవరు ఎవరితో ఎల్లిండ్రో అసల్ ఎవరు ఎటేలిండ్రో అనేది అసలు కాస్త కూడా తెలియదు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఈ ఆ కొంచెం హడావిడిగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కానీ కాస హడావిడి ప్రాంతం అంటూ అరే అసలు ఏంది ఇది అన్న పద్ధతిలో అలా కొంచెం ఆఘమాగం ఉంటుందండి
అవునండి అవును మీకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే మీ కుటుంబాలలో జరిగినవి
నాకు ప్రత్యేకంగా అంటే చిన్నప్పుడు మేము ఒక ఈ మధ్యన మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి మా అమ్మమో ఇంటికి వెళ్ళి వెళ్ళడం మానేసామండి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి
అ
కానీ ఒక టూ త్రీ ఇయర్స్ ముందు వరకు ఎందుకు అంటే మనకు ఈ అక్కడికి మా మామయ్య కూడా అదే ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తుంది చూస్తున్నాడు
ఆ
అంటే ఇంతకు ముందు లేదుండి వేరే జ జాబ్ ఉండి సో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు అక్కడే ఉంటున్నారు సో ఇగా వాళ్ళకి ఎందుకు కలిగియడం అని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యులం ఇక ఎందుకులే అన్నా కాస్త దూరం రండి ఇప్పుడు ఒక రెండు రోజు వాళ్ళు పోతే మళ్ళ మాకు ఎప్పుడన్నా నువ్వు వెళవి చూడబుద్ధి అయితే అట్లా వెళ్తున్నాం లేదంటే ఒక ఇప్పుడు మాత్రం చాలా బాగా హ్యాపీగా మేము అన్నదమ్ములం అందరం కలిసి చాలా హ్యాపీ హ్యా హ్యాపీగా సరదాగా గడుపుకునే వాళ్ళం సంక్రాంతి వస్తే తే ఆడోళ్ళ అందరు కూర్చుని చట్నాల గారెలు చేసుకు కూర్చుంటే మేము మోగోలమందరం స్లాబ్ పైన ఎక్కేసి మనకు గాలి బట్టాలు ఎగిరించు కుంటా ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తుండండి మేము
అవును
సో ఇలాంటి తీపి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి వినడానికైనా ఆలోచించడానికి కైనా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి జ్ఞాపకాలు అనేటి చాలా బాగుంటాయి కదా
మేము కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం వెళ్ళేదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేది మా అన్నమ్ వాళ్ళు ఇంటికి అన్ని పండుగకి వెళ్ళేది గాని ఆ తర్వాత చిన్న అనుబంధాలు అన్ని కోల్పోవడం వల్ల మిస్ అండర్స్టాండింగ్ జరగడం వల్ల అన్ని కోల్పోయామని మేము ఇక అప్పటి నుండి ఇక మామే వాళ్ళ అందరి ఇంటికి వెళ్ళడం మానేశాము మేము
ఆ అయిన కుటుంబం అనేది అందరికిీ ప్రత్యేకంగా కానీ చిన్నగా ఉన్నప్పుడు అందరు కలిసి ఉంటారు మన ఏజ్ వయసు పెరిగినా కొద్దీ ఎటోళ్ళు అటు ఎవరు పనిమీద వాళ్ళు అక్కడికి ఎవరి చదువు కోసం వాళ్ళు ఎవరి ఉద్యగాల కోసం వాళ్ళు ఎక్కడికట్టు అందరు దూర దూర ప్రాంతాల కు వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటా కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోతూ ఉంటారు కదా
ఉమ్
ఇప్పుడు మన ఊర్లో చూసినా మన కుటుంబంలో చూసినా ఇప్పుడు మనమైనా చదువుకోవడానికో జాబ్ చేయడానికి దూరం వెళ్ళి మన కుటుంబానికి కాస్త దూరం ఉంటున్నాం కదా
అవునండి మనం కూడా దూరం ఏదో కష్టం చేసుకుని మనం కూడా దూరంగానే ఉంటున్నాం అండి వాళ్ళకి కూడా ఇ
అదే అదే ఇక మన వయసుని బట్టి దూరం అనేది పెరుగుతూ పోతుంది
అవును పెరుగుతూ
మీ దగ్గర నుంచి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి కుటుంబం గురించి నీకు కుటుంబం అంటే చాలా ఇష్టం అనుకుంటున మంచి ఒపీనియన్ షేర్ చేశారు మీరు నాతో లేదంటె మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ చాలా మంచిది వచ్చింది ఇక ధన్యవాదాలు
ధన్యవాదాలండి
ఒకే
ఓకేదా